హాలో
హాల్ లో
హాలో నమస్కారమండి
నమస్కారమండి నా మాట విన వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
బాగున్నారాఅండి ఇప్పుడే అన్నం తినేసి బావున్నామండి ఇప్పుడే అన్నం లేసి ఇలా కూర్చున్నామండి
హు ఏం భోజనాలు తిన్నారు చాలా బావుంది వర్షం బడినకా ఆల్ పడుతుంది కూడా
అవును వాతావరణము ఇట్లా గాలి వస్తుంటే బయట గుచ్చావ్ చూస్తూ ఉన్నాము చల్ల గాలిలో
ఉహు ఏం భోజనం చేసారు
ఈరోజు మా మామయ్య వాళ్ళింటికి వచ్చామండి వాళ్ళు చే
ఆహా వారం మధ్యలో కూడా చికెను తింటారండి
అంటే ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు మధ్యలో తీసుకొస్తే తింటారు కందండి అట్లా
హు హు మీరు చేస్తారా ఇంట్లో మేం తిన్నామండి భోజనం చేశాను
ఏం కర్రీ తీశారు
కర్రీ చేసాను
ఉమ్ బీరకాయ పప్పా వట్టి బీరకాయ చేసారా. ఓహో తినేసారా
ఆ తినేసామండి మీ బీరకాయ్ నేను బీరకాయతో నీ పప్పు బీరకాయ ప ప్పు తక్కువ చేస్తాను ఎక్కువ వరకు బీర కాయి టమాటా వేసి చేస్తాను మీరేం చేస్తారు బిర. కాయతో
బీరకాయ ఎగ్గు చేస్తారు బీరకాయ ఎగ్గు చేస్తారు. బీరకాయ పప్పు చేస్తారు బీరకాయ టమాటా
ఉమ్ నేను బిరకాయ ఎగ్గేసి చేస్తానండి తక్కువ అప్పుడప్పుడు కాకపోతే. బిరాకాయ పొట్టుతో ఎప్పుడైనా పచ్చడి చేశారా
ఆ చేసానండి మీరు చేసారా.
నేను అంటే చెయ్యలేదు కానీ తిన్నాను.
ఈజీ అండి చాలా ఈజీగా ఉంటది.
ఆ చేసుకోవడం ఈజీనే కాని మనకి అలా మందులేని బీరకాయలు చాలా ఫ్రెష్ గా లేతగా ఉన్న బీరకాయలు దొరికితే ఆ పొట్టుతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంట
మనము మనం ఇంట్లో పెంచుకున్న బీరకాయలు అయితే అలా చేస్.
ఆ అలా అయితే బావుంటది. లేదు ఇంకా మార్కెట్ నుండి వచ్చేవి అంటే
అవన్నీ ఆ
మందులతో పండిస్తుంటారు కాబట్టి
అవి తినకపోవడమే మంచిది.
ఉమ్ తక్కువగా చేస్తుంటాను దొండకాయ పచ్చ తీసుకుంటారా మీరు ఉమ్ దొండకాయ పచ్చడి కూడా బాగు టుంది దొండకాయ పట్ట పచ్చడి పుదీనా పచ్చడి. టమాటో పచ్చడి గోంగుర దొండకాయ ఏముందండి నార్మల్ గా కట్ చేసి పొడుగగా గానీ రౌండ్ గానీ కట్ చేసేసుకొని కొద్దిగా నూనె వేసి ఆ దొండకాయలు వేయించి అందులోనే పచ్చిమిర్చి. జీలకర టమాటా. వేయించ ఎల్లిపాయలు చింతపండు కొద్దిగేసి వేయించి దించిన తరువాత. వేడి మీద ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీర వేసుకొని
అవును చాలా బావున్ ఇంకా అందులో కొన్ని పల్లీలు కూడా యేస్తారండి.
అంటే వేసుకుంటారు నేను మాత్రం వేయకుండానే చేస్తాను. పూదీన పచ్చడి చేసినా కూడా దోసకాయ పచ్చడి మా అత్తగారు చేస్తారండి ముక్కలతో చేస్తారు
చాలా బాగుంటది
మ్మ్ మీకు కాకరకాయ కారం తెలుసా
ఆ తెలసండి
ఎలా చేస్తారు
మామోలుగా వాటిని ఆ కట్ కడిగి మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి కట్ చేసి రౌండుగా రౌండుగా అరబెట్టుకొని మొత్తం ఇట్లా కొంచెం మొత్తం వాటర్ లేకుండా డ్రై అయితయ్ కదా మామూలు ఎండలో అయితేనేమో ఒక వన్ వన్ అవర్ ఆరిపోతది ఇగా మనం ఇంట్లో ఫ్యాన్ ఫ్యాన్ కింద ఆరబడితే ఒక వన్ డే వన్ డే వరకు అట్లా ఆరిపోతావి మంచిగా నూనెలో డీ ఫ్రై చేసుకోవాలి వాటిని
ఆ
డీప్ ఫై చేసుకొని ఇగ అందులో మనం వేసుకుంటాం కదా పోపుబెట్టెసుకొని అందులో పోపుకు కావాల్సిన అంటే పల్లీలు కొంచెం ఎల్లిగడ్డ ఇంకా జీలకర్ర కరివేపాకు మ్మ్ ఇంకా ఇంకేమి వేస్తారా అంతే ఇవన్నీ వేసేసి పోపులో కొంచెం కారము అట్లయినా వేసుకోవచ్చు కా కాకరకాయలు డీప్ ఫ్రై చేయగానే ఉప్పు కారం కలిపి కూడా దాని మీద చల్లుకోవచ్చు
మ్మ్ నేను అలాగ చేయనండి కాకరకాయ కారం
ఎలా చేస్తారండి
కాకరకాయని ముక్కలు అంటే సన్న ముక్కలు కాకుండా ఒక్క కాయలో నాలుగు ముక్కలు ఒక్క కాయలో ఆ ఐస్ క్యూబ్స్ ఎలా ఉంటాయి మనకి అలాంటి సైజు లో ము కట్ చేసుకొని వాటిని మజ్జిగలో ఉడికిస్తాం
అవునా నేను ఇది వినలే నేను ఇది చేయలేదండి ఎప్పుడు
ఆ బాగుంటది చాలా రోజులు నిలువ ఉంటది కాకరకాయ పచ్చడిలా పెట్టినట్టు ఉంటది మజ్జిగలో ఉడుకవెట్ ఆ మజ్జిగలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పేసి ఇవి మంచిగా పుల్లటి మజ్జిగ లో ఉడికిస్తే కొద్దిగా చేదు అనేది తగ్గుతుంది
అంటే పెరుగు పులిసీపోవాలి అంటే కొంచెం పులవాలి
ఆ మామూలు పెరుగైనా పర్వాలేదు
ఆ
పుల్లటి పెరుగైనా పర్వాలేదు మనం ఆ కొద్దిగా మీడియం మధ్య స్థానంలో ఉండాలి మరీ చిక్కగా ఉండద్దు మరీ పలుచగా ఉండద్దు
అది ఎంతసేపు అందులో ఉడికించాలి
ఆ ముక్క మనకి తెలిసిపోతుంది అందులో ఉడికినట్టు దాని రంగు మారిపోతుంది కాబట్టి తెలిసిపోతుంది తర్వాత వాట్ తీసి ఆ నీళ్ళని ఒక్కొక్క ముక్కలో ంచి నీళ్ని ఇట్లా పిండేసి పక్కన పెట్టుకోవాలి
వాటర్ ఉండకుండా గట్టిగా
గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకొని నూనెలో దాన్ని డీప్ ఫ్రై చేయాలి
మళ్ళీ ఓకే ఓకే
తకుండానే ఉర్తిగానే డీప్ ఫ్రై చేయాలి
ఆ
ఫ్రై చేశాక మనకి సరిపడే నూనెలో అంటే ఇప్పుడు మనం ముందుగానే డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి అందులో ఎలాగో నూనె ఉంటుంది అదే నూనెలో అంటే కొద్దిగా ఎక్కువ అనిపిస్తే ఆ నూనె తీసేసి కొంచెం నూనెలో ఇవే ముక్కలు మళ్ళీ వేసి దానిమీద నుండి కొంచెం పసుపు మనం ముందుగానే పసుపు వేసుకుంటాము కావాలనుకుంటే వేసుకోవచ్చు ఆ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదండి లేదు అందులో కొద్దిగా కారము కొద్దిగా ఊ ధనియాల పౌడరు వేసిన తర్వాత ఇంకా రోల్లో ఎల్లిపాయలు జీలక కర
దంచాలియా
ఆ ఎల్లిపాయలు ది జీలకర్ర దంచి ఆ పైన వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా మగ్గించే ఆ మసాలా అనేది ఆ ఇల్ పైలది ధనియా పౌడర్ అనేది మొత్తం దానికి పట్టిస్తుంది
ఆహా ఇఆయిల్లో ఈ ముక్కలు వేసిన తర్వాత ఈ జీలకర ఇల్లిగడ్డ దంచింది పేస్ట్ దీంట్లో వేయాలి
వేయాలి వేసి ఆ ధనియాల పౌడరు పసుపు కారం ఉప్పు
ఓ చాలా బాగుంది
ఆ దాన్ని ఇంకాపేస్తే అస్సలు పాడవ్వదు కాకరి అ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుక్కోకపోయినా బాగుంటుంది ముక్కతో తయారు చేయండి పప్పులో మీరు పెరుగు చేసుకున్నప్పుడు పెరుగుల్లో నంచుకోవడానికి పప్పులో నంచుకోవడానికి చాలా బాగుంటుంది
తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఈసారి ఇంకా మీరు బాగానే బాగానే వంటకాలు చేసేటట్టున్నారు మీరు బాగానే వంటకాలు చేసేటట్టున్నారు
నేను ఇది మా ఆడపడుచు చేస్తే మా ఆడపడుచు దగ్గర నేర్చుకున్నానండి సహజంగా నాకు వంటలు రావు ఉ ఉ పెళ్ళి అయిన తరువాతే ఆ తను మా పెద్దడు
ఓహో చాలా అంతైతే నేను ఈసారి తప్పకుండా ప్రయత్న నేను చేస్తాను అది
చెయ్యడి చాలా బాగుంటుంది కారం కూడా అది ముక్క కూడా ఎక్కువ చేయదుగా అనిపించదు
అంటే ఈ మామూలు కర్రీ లాగనిపిస్తది
ఆ అంతే కేవలం మనం ఏదో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే అ ఒక్కలుగా ఉండి కొద్దిగా ఉంటదో రోజు సూప్ లాగా అలాగే ఉంటది చూడా డానికి అలాగే ఉంటది చేదు చేదుగా కూడా అనిపించదు రో బాగుంటుంది కొద్దిగా చేదు తగిలిన అంత పెద్దగా తేడా అనిపించదు ఉ
చాలా బాగుంది చే మీరు చెప్తుంటేనే తినాలనిపిస్తుంది.
అయితే ప్రయత్నించండి ఒకసారి మీరు ఇంకెలాంటి వంటలు చేస్తుంటారు ఇంట్లో
ఇయో మామూలుగా నేను దోసకాయ పచ్చడి చేస్తాను దో మా దోస్ దోసకాయలో దోసకాయ పచ్చలో పుదీనా కొత్తిమీరు ఎంతనో సేమ్ రెండు సమానంగా యేస్ చేస్తాను అలా, అంటే పుదీన ఎంత వేస్తామో కొత్తిమీర అంత యేసి అందులో మూడు నాలుగు టమాటాలు యేస్ టి దోసకాయలు ఆ అన్ని ఆయిల్లో డీ ఫ్రై చేస్తాను ఇవన్నీ.
ఉ దోసకాయ ముక్కలు డీప్ ఫ్రై చేస్తారా
ఆ మామూలుగా ఆయిల్లో చేస్తాను ఇదొక రకంగా చేయొచ్చు అదొ ఇంకొక రకంగా కూడా చేయొచ్చు.
పచ్చి ముక్కలతోనే పచ్చడి చేస్తాను
అదొక టేస్ట్ ఉంటాది నినేమో డి ఇవి ఆయిల్లో వేంపుతాను కొంచెం.
ఉ హు
ముక్కల్ని ఆయిల్లో కొంచెం నేను ఏమేమి వేస్తాను ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకుంటాను, అందులో జీలకర్ర ఎల్లిగడ్డలు తర్వాత ఈ దోసకాయ ము ఫస్ట్ పూదినా యేస్తాను అందులోనే ఆయిల్లో
ఉ
తర్వాత దానికి సరిపోయెన్ని పచ్చిమిర్చి లేేస్తాను ఎండుమిరపకాయలు కాదు. పచ్చిమిర్చితోను చేయాలి దానికి సరిప్ ఆ దానికి సరిపోయెన్ని పచ్చిమిర్చి వేయాలి. కొన్ని పల్లీలు కూడా అందులోనే పోపులోనే యేస్కోవాలి. గుప్పెడన్ని అంటే టేస్ట్ కోసం ఉ తర్వాత ఈ మన దోసకాయ ముక్కలు వేయాలి ఇవి వేసిన తర్వాత, దోసకాయ ముక్కలు కొంచెం వేగాక టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు వేగాక కరివే మన కొత్తిమీర వేయాలి.
ఉ
కొత్తిమిరి వేసి కొత్తిమీర కొంచెం మగ్గాక ఇక కొంచెం చల్లర పెట్టుకొని అది మిక్సీ పట్టేటప్పుడు పచ్చి ఉల్లుగడ్డ పచ్చి జీలకర వేయాలి చాలా బాగున్ టది ఇగ దానికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మిక్ సికి వేస్కోవాలి మళ్ళ అవసరం ఉంటే పోప్ వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే ఫస్ట్సె పోపు పెట్టుకుంటుంన్నాం కదా.
అవునవును
పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు, ఇది అన్నంలక్క అయినా బానే ఉంటాది ఆ అన్నంలోకైనా బానే ఉంటది దోశలోకైనా బాగనే ఉంటది. చాలా బాగుంటది ఈ సారి మీరు ప్రయత్నం చేయండి. మా పాపకి చాలా ఇష్టం ఊకె చెయ చెయి మమ్మీ చెయ్ మమ్మీ అంటుంది
ఓకే ఓకే సరే అండి ఉ ఓకే అండి ఉన్ ఓకే అండి థ్యాంక్స్
ఓకే బాయ్